హలో హలో
ఆ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాక ఏం చేస్తారో చెప్పండి
మా వాయిస్ మీక్అర్ధమైతాందా అహ మే మ్ పోద్దున్లె లేసి ఆకిల్ కి అల్కుజల్లి ముగ్గేసాము
అ
అ మల్ళ బోల్ గిట్ల తొమీ అన్నం అన్నం ఇట్ల వండాను
మ్
అన్నం వండిన తర్వాత మోహం కడుక్కకొని పిల్లలకి పాల్ తాపిచ్చిన
ఉ
నీన్ మొహం కడుక్కొని చాయ్ తాగిన
ఆ
ఆ చాయ్ తగినాంక కర్రీ వండి పచ్చడి టమాట పచ్చడి మాది
నేను కూడా పొద్దు నేను కూడా పొద్దునె లేచి బ్రేష్ చేసాం పిల్లలు నేను బ్రష్ చేసాం వాళ్ళకు ముఖాలు గడిగచ్చాను నేను ముఖం గడిగాను అలా పిల్లలకు టీ దాక్ ఇచ్చాను మా బాబుకు పాలిచ్చాను అన్నం కర్రి వండాను ఉ మ చికెన్ కర్రీ వండాను పిల్లలు తినిపించాను మా బాబు కూడా తినిపి చ్చాను ఆ పిల్లలు స్కూల్ పోయే టైం అయిత తుందని సెవెన్ థర్టీ వరకే బాక్స్ రెడీ చేసి పెద్దమ్మాయిని పంపించాను టెన్ ఓ క్లాక్ వరకు చిన్న అమ్మాయిని పంపించాను బాబును చూసుకొని ఇంట్లో ఉంటాను
ఆ
ఆ లెవెన్ థర్టీ అట్లా నేను అన్నం తింటాను ఆ మా ఇంట్లో వాళ్ళు పొలం పనులకు వెళ్తారు పంట చేలల్లో పని చేసి వస్తారు మళ్ళ ఈవినింగ్ సరికి పిల్లలకు స్నాక్స్ ఇట్ల తయారు చేసి పెడతాను అ పిల్లల కోసేపు ఆడుకున్న తర్వాతా ఇంట్లోకి వచ్చి ఆడుకున్న తర్వాత నేను కొసేపు డ్యాన్స్ చేస్తరు ఇక రకరకాల ఇక వాళ్ళకు నచ్చింది ఆట ఆడుకొని స్నానాల్ చేస్తారు మళ్ళా వాళ్ళ తినిపించి వాళ్ళకు వర్కు రాపిచ్చి పడుకోబెడతాను మళ్ళ రోజంతా ఇక టైం ఓవర్ అయిపోతుంది
ఉమ్ మా పాపకి ఇప్పుడే అన్నం తినబెట్టాను పెద్ద పాప వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి వోయింది నేను మా అమ్మోళ్ల ఇంటికాడ ఉన్నాను చిన్నామె అన్నం తినబెట్టి ప పండ పెట్టిన పా అయింది బజ్జుకున్నది ఇంకొంచెం అయితే లేస్తది ఆ పాప ఇంగ మా అమ్మొల్లు ఇట్ల ఖాళీగానే మా అమ్మొల్లు ఇట్ల ఖాళీగానే కూర్చున్నారు ఉమ్ మా డాడీ అన్నం తింటాండు
మా పిల్లలు ఇవాళ స్కూల్ కు వెళ్ళమని ఏడ్చారు అందుకే ఇయ్యాల స్కూల్ పంపిలేదు ఇంట్లో హోంవర్క్ రాసుకోమని ఇప్పుడే హోంవర్క్ రాసుకున్నారు ఆడుకుంటాళ్లు
అవునా
ఉహూ
మా అమ్మయ్య ఖాళీగ కూర్చొని చింతపండు గింజలు తీస్తుంది
ఉమ్ మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఉంది మా ఇం ట్లో ఆమె అల్లం ఎల్లిగడ్డలు తీస్తుంది
ఆ
మా బాబు పడుకున్నాడు ఇప్పుడే
అవునా
ఉమ్
మా చిన్న తమ్ముడు పొద్దుగాలనే లేసి మా పాపని ఎత్తుకున్నాడు ఎత్తుకొని కొంచెం ఆ పని ఇంట్లో పని చేసిన తర్వాత రెడీ అయి స్కూల్కి వెళ్ళింది ఇగ స్కూల్కి వెళ్ళి నా ఫోర్ నాలుగు గంటల వరకు వస్తాడు
ఉమ్
ఉమ్ నాలుగు గంటలకూ వచ్చిన తర్వాత మళ్ళ మా పాపల్ని ఆడిస్తాడు
ఇంకేమైనా మాట్లాడగలరా
ఇంకేమన్నా అంటే
ఏ మీ పొలాలు మీ పొలాలు బాగున్నాయా
ఆ బాగానే ఉన్నాయి
ఆ మందులు ఏ మందులు కొడుతున్నారు మరి
ఆ మందులు కొట్టిల్లు యు యూరియా గిట్లా పొటాస్ గిట్లా కూడా చల్లిల్లు పొట్టకొచ్చినయి మా పొలాలు
కే ఆ
మీరు వేసారా పొలానికి మందులు
నా మేము మా రెండు ఎకరాల పొలం పెట్టినాము దానికి మందులు వేసాము ఆ యూరియా ఇరవై ఇరవై పొటాష్ అవి పొట్టకు వస్తున్నాయా ట ఇంకా పొలం కొంచెం డౌన్ లో ఉంది ఫైవ్ ఎదగలేదు ఆ ఇంకా రె రెండు మూడు రెండు మూడు సార్లు మందు కొట్టినాము లేవడానికి పొలం లేవడానికి ఇప్పుడే కొంచం కంట్రోల్ లా ఉన్నది పొలం పక్క పండి పోలాలు కూడా కొంచెం బాగా కనబడుతున్నాయి మాదే కొంచెం డౌన్ అయిపోయిందని బాధపడుతున్నాం
ఆ
హ్మ్మ్
మ ఇటి పక్క మటి అలా పాల పూరిక వేస్తున్నారు
ఆ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా
పెళ్లి జరుగు
అమ్మాయిద అబ్బాయిద
అమ్మాయిది ఇది సాయంత నిన్న సాయంత్రం రమ్మని ఇట్లా బుట్ బొట్టు పెట్టి చెప్పిపోయిళు ఆ ఇప్పుడు పా పాలపొరికే వే వేసిల్ళ
ఆ
ఏ కొంచెము అయితే మంగళ స్నానాలట రమ్మని చెప్పిళ్ళు పో వెళ్ళాలి మేము ఆడికి
మంగళ స్నానంలో మరి ఏమేం చేస్తారు అమ్మాయికి
నగ్గా అవన్నీ తెలవదు
నేను చెప్పాలా మీరు చెప్తారా
మీరు చెప్పడి
మంగళ స్నానం నీ పా అమ్మాయిని పెళ్లి కూతుర్ని పూచ పెడతారు పూచ పెట్టిన తర్వాత ఆమెకి వాళ్ళ వరిసయిన వాళ్ళు పసుపు పసుపు బొట్ టు పెట్టి ఆమెకు తలంటు స్నానం పోసి రడీ చేసి ఆమెను డ్యాన్స్లతోని ఆ అది చేస్తారు ఆ పసుపు కుంకమంతోని ఆ మనం పోసి అలంకర అలంకరణ చేసి హోటోల్ గీత తితార డెకరేషన్ చేసి ఆ ఈ మంగళ స్నానం చేసిన తర్వాత సాయంత్రం సద్రం పూట మళ్ళా ఆమెకు ఇట్లా కూరళ్ళలు పడతారు
ఆ
పడుటిన తర్వాత పెళ్లి కూూతుని చేసి ఊరయ్య వరి అబ్బాయిన్న అమ్మాయిని ప పందిర్ లో కూర్చ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు చేసిన తర్వాత చేసిన తర్వాత మళా సాయంత్రం అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయే ముందు అప్పగింతెన చేస్తారు అమ్మాయి బాగా ఏడుస్తుంది తల్లిద తల్లిదండ్రిని ఇడిచిపెట్టి పోతున్నా ఆ అక్క తమ్ముళ్ళని అందరినీ విడిచిపెట్టి పోతున్నానే అందరి మీద పడి ఏడుస్తుంది డీజే బాక్స్ లతో పంపిస్తారు వాళ్ళ అత్తారింటికి
హ్మ్మ్
ఇంటి ఆడబిడ్డ బయటికి వెళ్తుందని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మస్తు మా బాగా బాధపడతారు
ఆ
ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి ఏదో వెళ్తుందని ఇక అందరు చుట్టాలు అందరూ ఈ డ్యాన్సులతో ఆమెను ఊరేగిందిస్తూ పంపిస్తారు
ఆ మళ్ళా తెల్లారి ఆ రిసెప్షన్ ఉంటుంది
హమ్
ఈ పిల్ల పిల్ల వాళ్ళ ఇంటికి కనుంచెలి అందరుగా ఇట్లా రమ్మని తీసుకొని ఒక అమ్
అ
ఎంటిది అవి లారి లారి రి వ్యానులో బస్సులో తీసుకు వెళ్తారు
ఆ
అమ్ తీసుకు వెెళ్లి ఆడ ఫోటోలు గిట్లా దిగుతారు దిగిన తర్వాత ఆ అన్నలు గట్లా తింటారు చదువు
అమ్
ఆడ కొంచెం ఎంజాయ్ అనేది చేస్తారు వాళ్ళు తాగడం తినడం గిట్లా
బ ఉమ్ మీది పల్లెటూరా సిటీయా
మాది పల్లెటూరే
పల్లెటూర్లో మార్కెట్ ఉందా
పల్లెటూరు మార్కెట్ ఏ ఉన్నది
ఆ అంటే ఏ వారం రోజు జరుగుతది
మార్కెట్ అంటే జరగది కాని రోజు డైలీ ఆమె బండి ఇట్లా బండి మీద అమ్ముకుంటా తిరుగుతుంది అన్నట్టు వాడవాడకి
అవునా రేట్లు బానే ఉంటాయి కావచ్చు
ఆ మాసారి రేట్లు అంతగానం అంటే మామూలుగా ఉండేవి బాగలేవు రేట్లు
అమ బొమ్ మడ బ బ బౌ మర్ బ మర్ బాయ్ పో
తిన్నారా మీరు అన్నం
తిన్నంగాదే పల్లెటూర్లా అట్లా ఉంటది సిటీలో అయితే ఇట్లా రూమ్ కిరాయిలు ఉండవ్ రెంటు నీళ్ళ నీళ్ళ బిల్లు కట్టడం అట్లా చాలా సిటీలో ఉనోళ్లకు కూరగాయలకు పువ్వు ఆ అన్నిటికి బాగా చాలా ఇబ్బంది అయితది కదా పట్టణాలల్లో ఉంటే కొంత మంది ఊర్లలా ఉండ ఆ ఊర్లల్ల ఉండళ్ళకైతే ఆ అట్లా ఎక్కడ నుంచి అయినా కొత్తిమీర అయినా కరపాకు అయినా కొనుక్కునుడు ఇబ్బంది కాదు అదే సిటీలల్లో ఐతే బాగా ఇబ్బంది అయితంది చిన్న చిన్న వాటికి గూడా డబ్బులు పెట్టి తెచ్చుకొనుడే
అవును సిటీ కన్నా పల్లెటూరే బెస్ట్ అన్ని సి పల్లెటూర్లో దొర్ అంతే కాబట్టి మనం అంటే ఆ సిటీలా అన్ని ఖర్చు పెడతాం కానీ పల్లె ఆ పల్లె టూర్లో అంటే కర్సు పెట్టాం ఆడనే ఇల్లు జాగిట్లు అన్నీ ఉంటాయి కాబట్టి
ఆ
ఆన్నయితే రూంకిరాయిలు తీసుకుంటారు కాబట్టి రెంటు గిట్లవన్నీ కట్టడానికి చాలా ఇబ్బంది అయితది
మీరు పల్లెటూరు ఇష్టపడతారా వెవా సిటీ ఇష్టపడతారా
యా మేము పల్లెటూరే ఇష్టపడతాం ఎందుకంటే మాకు చల్లని గాలి వాతావరణం అం అంత బాగా మంచిగా మ పరిసరాలన్ని మంచిగా ఉంటాయి కాబట్టి గాలిని పీల్చుకునే అన్ త శక్తి మే బయట య సిటీలల కొంచెం గాలి వెదర్ ద అనేది కూడా తక్కువ ఉంటది కదా సూర్య కిరణాలు పడకపోవడం వల్ల అట్లా అనారోగ్యం పాలవుడు ఈ పల్లెటూర్లల్లో ఉంటే అన్ని పీల్చే గాలి ఉంటది కాబట్టి నాక్ ప పల్లెటూర్లలోనే బాగా అనిపిస్తది
ఓకే ఇగ ఉంటాను ఇగ
మ్మ్ ఇంకో వన్ మినిట్